ఏ యండి హలో హాయ్ అండి బాగున్నారండి
మీరె ఎలా ఉన్నారు
ఏం చేస్తున్నారండి నేను బాగానే ఉన్నాను
హలో
వినిపిస్తుందండి మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఏమన్న ఉందా
లేదండి నెట్వర్క్ ఇష్యూ ఏమీ లేదు
అవునా అండి ఏం చేస్తున్నారండి
అంటే మీకు వాయిసే కొంచెం స్లోగా వినిపిస్తుందన్నమాట
అవునండి మొన్న ఫె ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారండి అ హలో
ఏంటండి
మొన్న ఫస్ట్ వల్ ఎలా జరుపుకున్నారండి హలో
కే అండి బానే జరుపుకున్నాం అంతే ఎమ్ సడన్ గా నేను ఇగ చాలా రోజుల తర్వాత ఇంటికి పోసేసరికి మా అక్కోళ్ళు కూడా వచ్చాయండి అయితే మా అక్కోళ్ళు మొత్తం ఇగ ఇల్లు మొత్తం రాగానే హడవిడి చేసి ఇల్లు నార్మల్గా మా ఫెస్టివల్ అప్పుడయితే మేము స్టార్ట్ చేస్తామండి ఇగ మొత్తం ఇంట్లోంచి అన్ని బయటికి తీసి క్లీనింగ్ చేసిన తర్వాత మొత్ త్తం ఇగ చిన్న నుంచి పెద్ద దాకా అదేమైనా సరే అంట్లు గానీ రూమ్ గాని మొత్తం క్లీన్ చేసిల్లు మా అక్కోళ్ళు అండ్ దాని తర్వాత ఇగ పిండి వంటల్ ప్లాన్ చేద్దామని మాకు అక్క వాళ్ళు ప్లాన్ చేసిళ్ళు పిండి వంటలు ఇగ పండగలో పిండి వంటలు కామనే కద అండి
అవునవును ఎలాంటి పిండి వంటలు చేస్ స్తారు ఏ ర ఏ రకమైన పిండి వంటలు చేస్తారు ఏ రకమైన పిండి వంటలు చేస్తారండి
మేమయితే ఎక్కువ అరిసల్ చేస్త మండి అరిసలంటే చాలా ఇష్టం
ఆ అదొక్కటేనా ఇంకేమనా చేస్తారా అండి
మాక్సిమం అది ఒకటి టే ఇంత అండ్ ఇంకోటి బెల్లంతో ఏదో జెస
ఏంటి కజ్జికాయలా
గుర్తు రాట్లే కజ్జికాయ లాంటివి కానీ కజ్జికాయ కాదు అవి కానీ బాగుంటది బట్ నేను
ఏం కలుపుతారు అందులో
అందులో ఏము ఉండదండి బెల్లం పాకం పట్టిన తర్వాత డైెక్ట్ ఒక పేపర్ మీద
అదే అరిసెలు అంటారు కదా ఇంకేమంటారు
అప్పులు ఇవన్నీ చేస్తామండి మక్సిమం మే హలో
అప్పలంటే పిన్ని ఇది కారపూసలు ఆ మళ్ళీ చెక్కపప్పులు పప్పు చెక్కలు అవనా
ఆ అవే అండి
మీ దగ్గర అన్నట్టు నెట్వర్క్ ఏమన్నా స్లో ఉందా అండి చాలా గ్యాప్ తర్వాత మాట్లాడుతున్నారు నాకు నాకు పిండి వంటల్లో పప్పు చెక్కలు అంటే ఇష్టంమండి పప్పు చెక్కలు అంటే ఇష్ట ఇష్టము పిండి వంటల్లో మళ్ళీ
కొంచెం లోగా అనిపిస్తుందా
అవునండి గ్యాప్ వచ్చి మాట్లాడుతున్నారు గ్యాప్ ఇచ్చి ఉ మీరే ఎలాంటి ఇంగా మీ ఫేవరెట్ మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటండి హలో
మా ఫేవరెట్ అంటే ఎగ్జాక్ట్గా ఫేవరెట్ కార్పూస్ లే కానీ
ఫేవరెట్ ఫెస్టివల్ అండి ఫెస్టివల్ ఫెస్టివల్
ఉ నాన్స్టాప్ గా మూడుపు ఫేవరెట్ ఫెస్టివల్
పండగండి పండగ ఎలా జరుపుకుంటారండి దసరా ఎలా జరుపుకుంటారండి దసరా త్ర
మాక్సిమం ఉండదనే మేము కూడా ఒక తీసు స
అంటె పూజలు చేస్తారా గుడికి ఏమనా వెళ్తారా దుర్గామాతను పెట్టుకుంటారా
దుర్గమాతని తెచ్చుకొని పెట్టుకుంటాం
ఎన్ని రోజులు పెట్టుకుంటారు
దుర్గ మాత తెచ్చి పెట్టుకుంటామండి
ఎన్ని రోజులండి తొమ్మిది రోజులు నవరాత్రులు పెడతారండి మాక్సిమం అయితే తొమ్మిది రోజులు పెడతారండి
మ్మ్ అదే అండి నైన్ డేస్ పెట్టుకుంటాం మేము
ఆ ఇంకేమనా పండగలు జరుపుకుంటారా మీరు ఆ
మాక్సిమం నాకు రాఖీ అంటే ఇష్టం అండి
అది రాఖీ అన్నదముల పండుగ అది కాకుండా ఇంకా హోలీ ఉగాది శ్రీ రావనవమి దీపావళి వినాయక చవితి ఇవన్నీ జ ఎలా జరుపుకుంటారండి
హోలీ అయితే బాగా ఆడతాం అండి ఫ్రెండ్స్ మేము బాగా ఆడతాం మ్యాక్సిమమ్ హోలీ అప్ ప్పుడే కదా మేము అందరం కలిసేది పండగ మొత్తం ఒక రోడ్డు మీద కాని అసలు ఎబ్బ పట్టిచ్చుకుండా మాక్ నచ్చిన వాళ్ళతో గడుపుతూనే ఉంటాం మిక్ మీకేమి ఇష్టం అండి ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం
సర అంటే ఇష్టం అండి
మ్మ్ మీ ఊళ్ల అసల్ పెట్ చేస్తారు
ఆ మేము ఇక్కడ దుర్గామాతను తెచ్చుకుంటామండి దుర్గామాతను తెచ్చుకొని నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు పెట్ పెడతామండి తొమ్మిది రోజులు పూజలు చేస్తాము ఎవరంటే ఏంది మా సైడ్ ఏం చేస్తారంటే అంటే అంద అన్ని సైడ్ అంతే ఇప్పుడు మేము ఇక్కడ పెడుతున్నాం కాబట్టి నేను చూస్తున్నా కాబట్టి ఆ తొమ్మిది రోజులకి తొమ్మిది అవతారాలు ఉంటాయి సో ఆ తొమ్మిది అవతారాలకు బట్టి అంటే సరస్వతి దేవి అవతారం ఉన్నప్పుడు వీణ తయారు చేసి పెట్టడం బుక్స్ పెట్టడం అలా వేరే ఐదు తలలు ఈ సమ ఏదో ఐదు తలలు తయారు చేసి పెట్టడం లేకపోతే ఎవరైనా చంపుతున్న కాళికాదేవి అలాంటి రూపాలు ఉన్న ఇప్పుడు ఎవరు రాక్షసుని చూ ఆ రాక్ రాక్షసున్ని చంపుతున్నట్టు చేతిలో శూలం తయారు చేస్తాము ఇలా చేసి పెడతాము అండ్ ఏంటంటే మ్మ్ ప్రతి రోజు చీరలు అల చీరలు మారుస్తాము అంటే చీరలు మారుస్తారు కదా ఏ రోజుకొక చీర అలా చేంజ్ చేస్ స్తారు దేవతకి పూజారి గారు అవతారాన్ని బట్